ఆ వాయిస్ చేంజ్ ఉందండి
ఆ ఉందడి మాది
ఆ ఉంది ఉంది మీది కూడా క్లియర్ ఉంది
హ్మ్ చెప్పండి
ఆ ఆ ఆ. అ వినిపిస్తుందా
హ్మ్ వినిపిస్తుంది చెప్పండి
పొలాల్లో ఎట్లా టైం పాస్ అవుతుంది
మా పొలాల్లో పొలం పనులు చేసుకుంట
ఉహు అంతే మంచిగా టైం పాస్ అవుతు అమ్మ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కో
ఈవెనింగ్ దాకా మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ
మ్మ్
పనులు చేసుకుంటూ
అవునండి
ఎటు బేయ్ ఎట్టు వస్తుందో కూడా అర్థం కాకున్నట్టుగా అయిపోతది
మ్మ్ మ్మ్
చిన్నగా ఎంజాయ్ చేస్తు పనులు చేసుకుంటుంటాము
అవునులేండి ఇక్కడ అల్సిపోకోకుండా
మ్మ్
మ్మ్ హ్మ్
మ్మ్
అవునండీ
సేన్లో పనికి పోయినామంటే సేన్లో పని అయిపోయదాకా టైం పాస్ అనేది ఎట్లపో తాందో తెలిసేలేదు కదా
మాట్లు మాట్లాడుకుంటూ మ్మ్ అట్లా పని చేస్తా ఉంటారా మీ
మ్మ్
మ్మ్ హ్మ్
మ్మ్
అవునులేండి
మీరు మీరేం చేస్తూంటారు
మ్మ్ స్టూడెంట్
స్టూడెంట్ ఆ మీకు వంటలు చేయడం బాగా ఇష్టమా
ఇష్టమే ఇష్టమే చేయడం అంటే నేర్చుకోవడం ఇష్టమే చూసి
మ్మ్ హ్మ్ లాస్ట్ టన్ డు వంట ఏంది ఏం వంట చేసినారు ఎందుకు చేసినారు
నేనా లాస్ట్ టైం అయితే ప్రీవియస్గా నేను చికెన్ పలావు చికెన్ పలావు చికెన్ చేశాను చికెన్ కూర
అవునా
మ్మ్
మ్మ్ బాగొచ్చిందిందా
ఆ బాగా వచ్చేంది కొ దిగా ఆయిల్ ఎక్వయినట్టని నాకు అనిపి పప్పించింది
ఆమ్మ్
ఆయిల్ కొద్దిగా ఎక్కువయింద ఏమో అనేసి
ఉహ దేంట్లో ఎక్కువైంది
కూరలు
కూర్లో ఎకువనా పలావులకి సరిపోయింటారు కదా
పలావలోకి అదే సరిపోయింది అనిపి ఆ కొద్దిగా ఎక్కువ అయినట్టు అనిపించింది
మీక ఇంతకు ముందు చేస్త అనుభవం ఉందే ఇదే ఫస్ట్ టైమా
అంటే ఒకసారి చేసాం మా మమ్మీకి హెల్త్ బాలేకున్నప్పుడు
ఆ
అది ఇదైతే సెకండ్ టై ఇదైతే ఓన్ గా అంటే ఎవరు హెల్ప్ లేకుండా ఓన్ గా చేసేసా ఒక ఒకదాన్ని
ఓకే ఓకే
ఊ
ఊ మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారా మీ వంట అద
ఊ మెచ్చుకున్నాడు మామూలే మెచ్చుకుంటాం కదా
ఊ
అంటే నాకైతే పలావ్ రైస్ చేయడం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను చేసేసిన
ఆహా ఊ పలావ్ రైస్ బాగునిందా
ఊ బాగున్నింది కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే యాడ్ చేసినా కాబట్టి పర్లే బావుంది అంటే నార్మల్ ఓన్లీ ఉత్త పలావ్ అయితే బావుండేది
ఊమ్
చికెన్ లో కాబట్టి నే నేను వేసిన ఐటమ్స్ వాళ్ళకి నచ్చలేదు అనమాట
ఊహూ మీరు తిన్నారా ఐటమ్స్ అన్నీ
అన్నీ తినలే నే నేను ఎక్కువ ఐటమ్స్ తిన్ను
ఊహూ
అంతే నేను మసాలా రైస్ అంతే రైస్ నేనా దాంట్లో వచ్చినా కూడా అన్ని ఏరేసుకుంటూ తింటా ఉంటా
మీకే ఇష్టం లేకున్నాడు మీరెందుకు వేసింట్రా టువాంటివన్నీ
అంటే బావున్ ఏమో బావుంటదేమో అనేసి యూట్యూబ్ లో చూసినాను
ఊహూ
పంటద మనని వేసినా
మీరు కొద్ది గన్నా చూడాలి కదా టేస్ట్ చేయ్యాలి కదా
అదే నేను చెయ్యను నేను నేను వంట చేసింది టేస్ట్ చేయ్యను ఫస్ట్ టైం నేను
హ్మ్
అట్ల అన్నమాట
ఊహూ హ్మ్ ఇంకా ఇంకా వేరే వంట అసలు ఏం చేయరా మీరు
వేరే వన్ వేరే వంటలంటే చేస్తా దోశ చేస్తా
హుమ్ దోశ చేస్తారండి వేస్తరా
దోస ముందు పిండి చేసుకోవాలి కదా, మనము చేస్తాము దోశపిండి కూడా
మీ పిండి చేయటం కూడా వస్తదా పర్లేదండి
ఆ పిండి చేస్తాం ఏముంది అదల్లా ఆ మనమ్ మినప్పప్పు నానేసుకొని
ఉ
అట్లా మినపప్పు నానేసుకొని బియ్యం నానేసుకొని మనం మిక్సీ ముందు రోజు మిక్సీ పట్టేసుకుంటే బామ్ అదే దోశపిండి అవుతది.
హుమ్
ఎక్ష దోశలు ఏస్తే పెనమింద అవి అయితే ఏమి దాంట్లోకి పల్లీ చట్నీ చేసుకోవాలి.
ఉహు చేస్తారా మీరు పల్లీ చట్నీ కూడా చేయ్యగలరా
ఉ చేస్తాను పల్లీ చట్నీ ఊ అంటే వంటలు ఇంట్రస్ నాకు ఇ చూసినడు నేను బాగా చేస్తాను అనమాట
ఉహు
నాకు కోర్స్ చేసినట్టు నేను చెయను నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను నేర్చుకోవాల అన్నప్పుడే నేను చేస్తాను.
ఉహు
ఊ
అయితే ఆల్మోస్ట్ మీకన్నీ వత్ త్తయి
అన్ని రావు సగం వచ్చు
హుహు
అంటే మసాలా కూరలు ఎట్లా చేయాలో రావు వెజ్ వి ఏవేవో ఏవేవో వాళ్ళ అన్ని సాడిస్డుతదా అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అనమాట.
హా ఊ హు మొన్న చేసినారు కదా చికెన్ ఇంకేం వస్తది కదా
అంటే ఆ మసాలా వేరు వేరు నార్మల్ వెజ్ లోకి వేరు కదా
హ్మ్ ఇంకంతే చికెన్ లోకి వేసినట్లు
అవునా ఏమో కొంచెం ఐడియా లేదు కదా ఒకసారి అన్ని వంటలు చేస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతుంది
హ్మ్
కొంతమందికి ఎక్స్పీరియన్స్ చేసినా కూడా సరిగ్గా రావు లేండి మామూలే అది
మాది మామూలే ఫస్ట్ టైం చేసినాడు హ్మ్ మ్మ్
ఇంకా